దొ
వినిపిస్తుందా అండి మీకు
ఆ వినిపిస్తూందండి
చాలా సంతోషం అండి
ఆ అవునండి ఇంతకు ముంద కాల్ చే ఫోన్ చేసానండి
ఏంటే అది వినిపించలేదు కట్ అయిపోయింది
అవునండి నాకు కూడా వినిపించలేదు
మీరు ఆ మీకు ఓకే అయితే ఈరోజు మనము గ్రామాలు మరియు నగరాల్లో ఉండే కాలుష్యం గురించి మాట్లాడుకుందాం
ఆ సరే అండి
అలాగే మీరు గ్రామంలో ఉంటారా నగరంలో ఉంటారా
ఉ నేను గ్రామంలోనే ఉంటానండి మీరు అండి
మేము గ్రామములను తిరిగి కూర్సొంటాం
ఉ
సరే కాలుష్యం అంటే ఏమిటి
కాలుష్యం అంటే గాలి నీరు నేల లేదా పర్యావరణం మలి మలినం కావడం కాలుష్యం అంటారండి
ఉ పర్లేదు బానే తెచ్చింది అయితే ఎన్ని రకాలైన కాలుష్యాలు ఉంటాయో చెప్తారా
నాకు తెలిసిన కాలుష్యాలంటే గాలి, నీటి, నేల, శబ్ద మరియు తాపకాలుష్యాలు ప్రధానమైనవండి
గ్రామంల్లో దారి పరీక్ష లేదా
గ్రామంలో కాలి కాలుష్యం అంటే చాలా తక్కువగానే ఉంటదండి ఎందుకంటే టే వాహనాలు తక్కువగా తక్కువగా ఉ వంటాయి కాబట్టి కాలుష్యం అనేది తక్కువగా ఉంటుందండి హలో
ఆ వినిపిస్తూ ఉండండి నగరంలో గాలి కలుష్యం ఎక్కువగా
ఎందుకంటే ఆ నగరాల్లో ఎక్కువ వాహనాలు ఉంటాయి ఇంకా ఫ్యాక్టరీలు ఉంటాయి కదండి అందుకే ఎక్కువ కాలుష్యం ఉ ంటుందండి గాలీ కాలుష్యం
గ్రామం లోడి నీటి
ఆను కొన్నిసార్లు పెస్టిసైడ్స్ అంటే మందులు వాడుతూ ఉంటారు కదండి వాటి వల్ల నీటి కాలుష్యం అనేది జరుగుతూ ఉంటుందండి తరచుగా
నగరాల్లో నీటి కలుష్యం ఎలా వస్తుందో చెప్పగలరా
ఆ అండి ఫ్యాక్టరీ వర్తాలు అండ్ మరియు కాలువల నీరు నదులో కలవడం వల్ల నగరాల్లో నీటి కాలుష్యం వస్తుందండి
నేల కాలుష్యం ఉతాయి ఇకా పాట్ణ గలా వ
అదే అంటే రైతులు ఎక్కువ ర రసాయన ఎరువులు ఉపయోగించడం వల్ళ అలాగనే నగరాల్లో నేల కాలుష్యం ఎందుకు జరుగుతుంది అంటే ప్లాస్టిక్ చెత్తా మరియు పరిశ్రమల వ్యర్థాల వల్ల నేల మలినం అవుతుంది కదండి దాని అందువల్ల నగరాల్లో నేల కాలుష్యం ఎక్కువగా ఉంటుందండి
అలాగే న నీ నీల కాలుష్యం నీటి కాలుష్యం మరియు నీటి కలుషనేది గ్రామాల్లో మరియు నగరాల్లో ఎలా ఉ చెప్ప
వాయిస్ వినిపించ వినిపించడం లేదండి సరిగ్గా
నీటి కాలుష్య అండి నీరు
ఆ చెప్పండి నీటి కాలుష్యం
గ్రామంలో నగరాలు ఎలా ఉంటుందని చెప్పటము
దాకనే అడిగారు అనుకుంటా అండి
ఓ అది నేను అనుకున్నానండి నేను
ఆ సరే అండి న ప్రశ్న నలా కాలుష్య క్షమా అండి ఆ విష రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు ఉపయోగించడం వల్ల ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటుందండి
ఉ అయితే ఇందాక మీరు కొన్ని కొత్త పదాలు వాడడం నేను విన్నాను అంటే క్రాంతి కాలుష్యం త్యాప కాలుష్యం అని వాటి గురించి ఏమైనా చెప్తారా అంటే అవేంటి ఎలా వస్త ఎందు వాళ్ళనా
కాంతి కాలుష్యం అంటే అయితే రాత్రి సమయంలో ఎక్కువ కృత్రిమ వెలుతురు ఉండడం కాంతి కాలుష్యం అంటారండి టి గ్రామాల్లో కాంతి కాలుష్యం చాలా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే అక్కడ లైట్లు తక్క్ క్కువగా ఉంటాయి ఇంకా తాప కాలుష్యం అంటే ఫ్యాక్టరీ మరియు ఎక్కువ కాంక్రీట్ భవనాల వల్ల వేడి పెరుగుతుందండి ఇంకా మీరేదో అడిగారు
ఆ ప్రంతి సాప మరియు
అంతేనా అండి
శబ్ద కాలుష్యం గురించి చెప్పలేదు
శబ్ద కాలుష్యం అనేది గ్రామాల్లో తక్కువగా జరుగుతుందండి ఎందుకంటే అక్కడ వాహనాలు ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి శబ్ద కాలుష్యం తక్కువగా ఉంటుంది ఆ పండుగల సమయంలో కొంచెం ఎక్కువగా ఉంటుందండి అంటే కొన్ని గ్రామాల్లో బాగా జరు తారు గదండి జాతరలు మీ గ్రామాలలో జాతర బా జరుపుతారండి ఏమైనా పండగలకు అంటే మీ వాయిస్ సరిగ్గా వినిపిచలేదు వినిపిచట్లేదండి
మా గ్రామాల్లో పెద్దగా ఎటువంటి ఉత్సవాలు జరపరండి మేము పక్క గ్రామాలకి వెళ్తాం ఉత్సవా జరపడం చూడ్డానికి
అవుండి
మీ గ్రామంలో బాగాన్ని జరుపుతారా
ఆ మా గ్రామంలో జరుపుతారండి బాగానే ఆ వినాయక చవి ఇంకా పీర్ల పండగ మీకు తెలిసే ఉంటుందనుకుంటున్నా
ఓ తెలుసండి మా గ్రామంలో ఓన్లీ వినాయక చౌతి ఒకటే జరుపుతారు
ఇలాంటి పండుగ ఈ రెండు పండుగలు బాగా జరుపుతారండి ఇంకా శివరాత్రికి మా ఊరి నుంచి బండ్లు ఎద్దుల బండ్లు కడతారండి ఆ ఆ రోజు కూడా మంచిగానే జరు జరుపుతారండి సంవత్సరం బాగా జరిగిందండి
మీరు వెళ్ళారా
నేను వెళ్ళానండి కానీ అక్కడ పరుసకు వెళ్ళలేదండి మా గ్రామంలో ఉన్న ఎద్దుల బండి బండ్లు చూసాను
పకబో
అవునండి ఇంకా ఏనిను వెళ్లలేదండి
పర్వాలేదు అన్ని సార్లు కుదరదు
ఆ అవునండి ఏంటండి తిన్నారా
లేదండి తినాలి మీరు
లేదండి ఇంకా నేను కూడా నేను కుడ వెళ్లాలి మధ్యాహ్నం ఏం తిన్నారు
మధ్యానమేమి తినలేదండి మీరు
తిన్నానండి అన్నం టమ్ టమాటా కూర మజ్జిగ తాగానండి అ రెండూ తిన్నాను ఇది త చెప్పండి
తున్న కాలుష్యం గురించి ఏమైనా మాట్లాడగలరా
కాలుష్యమా నేను ప్రస్తుతం నగరంలో జీవిస్తున్నాం కాబట్టి వాహనాల కాలు వాహనాల వల్ల వచ్చే కాలుష్యం ఎక్కువగా ఉం ఉందండి మీ చుట్టుపక్కల ఎలా ఉంటుందండి కాలుష్యం
మా చుట్టుపక్కల ఎక్కువగా శబ్ద కాలుష్యం అవుతుందండి హారన్ సౌండ్లు కా మిషన్ ల సౌండ్లు ఇక్కడ పక్కన ఎక్కువగా ఆ కట్టడాలు కడుతూ ఉంటారు వాటి నుంచి దుమ్ము ఇంకా శబ్దము చాలా ఎక్కువగా వస్సుం
ఆ పల్లక్కూడా ఆ పేపర్లు అంటే ప్లాస్టిక్ ఉంటాయి కదండి అవి కాలుస్తారండి అందువల్ల కాలుష్యం చాలా జరుగుతోందండి ఈ మధ్య
మీరండి మీరు మీకు తెలుసుకదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతోంది కదా
అవునండి
అలా చాలా అనర్థాలు జరుగుతున్నాయి అండి
చాలా జరుగుతుంది వాటి గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా మీరు
అవునండి
చెప్పండి మీరు బాగా బాధపడిన బయట జరిగిన సిచ్యువేషన్స్ సందర్భం ఏదైనా ఉంటే పంచుకోవచ్చు
అంటే యుద్ధం వల్ల లేదంటే
యుద్ధం వలన అవ్వచ్చు బయట ఏదైనా అవ్వచ్చు అరే ఇలా ఉన్నారేంటి అని మీకు అనిపిచ్చి ఉంటుంది కదా
అహా
అలాంటి ఏవైనా సంఘటనలు పంచుకోవచ్చు
అవుండి ఇక్కడ మేము నివ నివసిస్తున్న చోట ఆమ్ రోడ్డు చాలా చిన్నదండి అందువలన బస్సులు ఆ వాహనాలు చాలా స్పీడ్గా వెళ్తాయండి ఏదో ఒక రోజు ఎవరిననా ఆ గుద్దేస్తాయా అని భయం అండి
అవునా అండి
ఆ యుద్దం వల్ల అంటే ఎల్ పి జి గ్యాసు సిలిండర్స్ ఉంటాయి కదండి అవి షార్టేజ్ వచ్చాయండి మీ మీ కల్లా అండి మీ సైడ్ అండి
ఆ మా సైట్ కూడా అలానే ఉందండి ఎక్కువ కష్టంగానే ఉంటుంది అంటే ప్రస్తుతానికి మన పైన ఏదీ డైరెక్ట్ గా ఎఫెక్ట్ లేదు కానీ రాబోయే రోజుల్లో ఉండొచ్చు
అవునండి కట్లన్నీ తెచ్చుకొని ఇంకా కాల్చుకొని దాంతో వంట చేసుకుంటున్నారండి వాటి సహాయంతో
సరే అండి ఇంకా నేను సెలవు తీసుకుంటానండి,
అలాగే అండి